ఎర్మిస్ రాతున్నావా
తిన్నా మీరు తిన్నారా
ఆన్న ఏం కూరా
ఇం కరీ మటన్
వు ఏంసమ ఇక్కడున్నావు
ఇప్పుడ ఇలా ఖాళీనే ఉన్నా కూర్చొని
గాలి వస్తుడానికి సైడు
నా లైట్గా వస్తుంది గాలి
ఓ అవునా ఏం చేస్తున్నా మరి ఇంటి విష చేసాలు
ఏం లేదు జు ఖాళీనే ఉన్నా రేపు ఊరిక వెళ్దాం అనుకుంటున్నా
అవునా నేమ్ యూస్ చెయ్యొద్దని చెప్పినాక నేమ్ యూస్ చెయ్యకు
ఖాళీనే రేపు ఊరిక వెళ్దాం అనుకుంటున్నా
మీ మలేచ
ఆ
ఎందుకు
మా ఫ్రెండ్ ది బర్త్డే ఉందని
హ్మ్ బర్త్డే కోసం ఎవరు అన్నాపోతరార
అంటే నాకు కొంచెం ఎక్కువ క్లోజ్ అయినాయి అందుకని
ఆహా క్లౌస్ అను
ఆ ఆ
ఊహూ ఇంకేం చేస్తారు మీ పేరెంట్స్ ఏం చేస్తారు మీ తమ్ముడు అందర ఏం చేస్తారు
అందరి తన్న కాడి తిన్నారుారు దొర్లు తాండ్రు పోడుకొని.
ఊహూ
ఉ
ఇంకా మరి
ఇంకేం చెప్పాలి నువ్వే చెప్పాలి బర్త్డేకి ఏమన్నా గిఫ్ట్ ఈయాల ఏదన్నా చెప్పాలి నువ్వే.
ఏం గిఫ్ట్ ఇయ్యాల అనుకుంటున్నా వు
ఆ అమ్మి నాకు క్లోజ్ కొంచెం అంటే ఫ్రెండే బెస్ట్ ఫ్రెండ్ ఏమి ఇస్తే బాగుంటదిని నువ్వు చెప్ పాలి ఆ
గల్లా
ఆ
ఆ మ్మాయికి వాచ్ ఉందా
వాార్చి ఉంద అనుకుంటున్నా అయితే.
ఇంగా గర్ల్స్కి ఇచ్చే గిఫ్ట్స్ అంటే ఇంగ వాచ్, డ్రెస్సు ఇంకేముం టై నీ బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావ్ కాబట్టి క ఒక కే నార్మల్గా గీ అన్ని కాకుట ఏమంటారు కేక్ గోపి నిమ్మల్గా అంటే ఇదే బెస్ట్.
కేక్ నేను ఉన్నాను కదా దేగ్గర ఆ కేక్ ఎప్పుడు నేను పోయేకల్కి సాయంత్రం అయితాయి కలిసే కళ్ళ. నై ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నేను ఆర్డర్ పెట్టి కేక్ ఆర్డర్ పెట్టి ఈవనింగ్ అడ్వాన్స్ హ్యాపీబడ్డే ఈవనింగ్ కేక్ ఆర్డర్ పెట్టి ఇంటికి పంపిధాం అనుకుంటన
మరి చెయ్యి అట్లానన్నా
బావుంటుందా
ఆ అట్లానైనా బెట్ టర్ ఇంకా సర్ప్రైజ్గా ఫీల్ అయి తరు
అదే నాకు తెలిసిన డెలావరీ బాయ్ ఉన్నాడు ఒకడు నే అన్నకు ఫోన్ చేసి ఒక కేక్ కేజీ కేక్ ఇప్పి వాళ్ళ ఇంటి అదే. పలన్ చోటుకు పోయి కాల్ చేయమంటే చేస్తాడు కదా.
ఆ
ఆ నా చెప్ త తీసుకోమంటే అయిపోద్ది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కేక్ ఉంటుంది కాబట్టి ఎట్లైనా.
ఆ అంతేలే
ఫైవ్ హండ్రెడ్ లో సిక్స్ హండ్రడ్ లో అయిపోద్ది
ఆ అవును
మాలో నేం కావా లి నేను కలిసినప్పుడు ఒక ఆ అది డైరీ మిల్క్ చాక్లెట్ ఏదో ఒకటి ఇస్తే అయిపోద్ది అడికి
మంత్
అంతే అనుకున్నా ఆ
మీ తమ్ముడు ఏం చేస్తుండు
ఏంజెలా ఖాళీగా ఉన్నాడు వాడు
మళ్ళ ఎమన్ పొయి మల్లెమ్మటే వస్తావా
ఎమ్మంటే పొయి రేపు మొన్నాడు రేపు బాదు మొన్నాడు పొదామనుకుంటాన్నా అవి సండే వచ్చింది బర్త్డే మ్మ్ సండే వచ్చింది సోమవారం సండే ఉండేసి మొత్తం సోమవారం ఇలాంటే సండే ఈవినింగ్ కల్ల వచ్చేసా మళ్ళా
ఆ హ
అ
ఎన్ని డేస్ అయితుంది మీరు ఇక్కడ వచ్చి రాబట్టి
ఎంత రె ఒక నెలయింది అంతే
ఓహో ఎక్కువ వస్తుంది ఆ గాలి మీస్ సైడు
పోనే చెట్టుకింద ఉన్నాలే కుచ్చొని
అవునా రూమ్లో లేవా
ఉహూ
మ్మ్ హ్మ్
అ ఇంకేం చెప్ తమ్ముడు ఉందా
మా తమ్ముడు మంచినే ఉన్నాడు హాస్టల్లోనే ఉండు కర్నుల్ లే
ఏం చెస్తాన్నాడు
ఇప్పుడు అది బీటెక్ థర్డ్ ఇయరు ఇప్పుడు ఓక సెమ్ రాసి ఇక ఫైనల్ ఇయర్ ఇక
ఉహు ఎట్లాన్న జాబ్ గొడతాడు మీ తమ్ముడు
అయ్యో నా కొడకు ఏం చేస్తాడొ మరి నెక్స్ట్ తెలివాదు నాక్కూడ
ఉహూ
హ్మ్ నెక్స్ట్ ఏం చేస్తాడొ
కోచింగ్ తీసుకోమనల్ల ఒకటి
అదన్న లేదంటే ఏదో ఒక ఒక జాబ్ అన్న
హ్మ్
నికు తగ్గకిదంగా రెంనెల్ బడుతద నెల బడ్తద
నాకు ఇప్పుడు తగ్గడానిక ఇప్పుడు మెల్లమెల్లిగా నడుస్తున్నా ఇంకా బొ బోన్ అనేది స్ట్రాంగ్గా కావాలి, కాబట్టిక కొంచెం నడవట్లేదునమాట కొంచెం లైట్గా నడుస్తున్నా అంతే
మీ ఫ్రెండ్స్ అందరికీ మ్యారేజ్ అయిపోయింద
పెద్ద రిస్కే అమ్మో సుక్కలు చూస్తానుఏమెఅంతే
జూరు
నేనా
ఏమి
ఈసి ఏంకాదు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దాకా స్ట్రగులె
ఆహా
లఖ్ఖుంటున్నార అందర ఎం మీరు బావున్నారు అ ఏం వర్కులు చెస్తూరు ఏంటివి
ననైతే వర్కికి ఎం చేయడంలే ఖాళీగనే
హ్మ్
క్రీకెట్ అంటే వాడికి బ్యా అరే
మొన్న నాకు ఫోన్ చేసింది ఆ ఇమ్మి చకిరయలొ
మ్హ్
చేేజీ అది మధు ఇది మధు అన్ మల్ల మళ్లా ఏంట తిపియమనని చెప్పిడంట చెయ్యికిఎసుకుంటారు కదా అది ఎంది వెండిది ఆ బ్రస్లెట్ పని చెప్పిండంటా
ఈ అమ్మాయి ఇట్లా నవ్వుతుంది అసలు గుర్ ఇంగా
ఏ
మీ గుడ్డిగ నమ్మొదుఎవర్ని
అది కాదు అద్ ఇది అమ్మికి తెలుసు మ అమ్మితో మాట్లాడతాను మ అమి తొ ఉండడని. ఆమె కూడా తెలుసు కూడా మళ్ళా వానికి మళ్ళ అని తీపడం. మళ్ళా వంతోన్ది
ఆ మైక్ పిచ్చన్మాట టాయితే మరి ఇంతవరకు మీ ప్లానింగ్స్ ఏం వస్తున్నాయ్. ఇల్లేప్పుడు కడుతునవేంది.
ఇద్లేం ఇల్లు ఏం అనుకులం. ఇంగా మాములుగా ఇది అనుకున్నాం. ఇంకేమో
బైకా ఏ దో అన్ అవును ఐఫోనా ఏమో అంటివిగా.
అది నేను పోయి అడిగాను. నా పేరు మీద నా బర్త్డే ఇంగా రెంనెల్లుంద. ఈ నెల గావ్ ఈ రేపు నెలగాన్ దటోచ్చు. చ్చేనెల
అవును
బర్త్డే కల్లా మూడు నెల్లుంటే తీసుకోవచ్చు తమ్ముడు. అంటే నా అప్పుడ్ నా పం బర్త్డే కల్లా. నా బర్త్డే అయిపతే తీసుకోవచ్చాన్నాడు.
ఎంత ఏజిండాలే.
అప్పుడ్ ట్వంటీ టూ ఉండాలంట. నా ఆధార్ కార్డు లో ఉండేది. డేట్ ఆఫ్ బర్త్ రెం నా ట్వంటీ ఫైవ్ ఉంది.
అవునా ఆ అంటే ఇప్పుడు ఫోన్ తీసుక్ క ఓ నీ పేరు మీద తీసుకోవాలంటే అట్లానా.
నా పేర్ నా ఫోన్ మీద తీసుకున్. నా పేరు మీద తీసుకోవలాంటే ఇరవై రెండు ఉండాలంట. డేట్ ఆఫ్ బర్త్ నాద్ తప్పుందదర్ క్ కాడ్లో
ఉహ్ హు ఎప్పటికైనా కష్టమే ఇగా ఎప్ నీయ్ అన్నిటెల్లల అదే ఉందా.
లా మార్పించుకున్నా నేను. మా ఆధార్ కార్డు జిర్ మీ టెన్త్ క్లా మార్క్ లిస్ట్ ఎట్యూంటదా. అన్నీ
అవును టెన్త్ క్లాస్ లో ఎట్లుందో అట్లానే ఉం
ఆ ఇంగన్నీ అందుకని అట్లా ఉండాలని. అన్ని మార్పిచ్చేస్న. మీసా ఇంగేదు లేంగా. ఇంగ మున్నేళ్లుంటే మారిపోద్ది గాదా. అన్ని వచ్చాయి గాదా ఆటోమేటిక్గా.
మరి ఇవి ఆధార్ కార్డు కూడా చేయ్లేం. ఈడ్స్ కో
చెంజెపిత్ వచ్చిన మొత్తం అయిపోయినా. ఇంగా అన్ని పాన్ కార్డు, గిన్ కార్డు అన్ని వచ్చేస్నయ్. ఓటక్ అన్ని, అన్ని ఒకటే దాని మీన్ద ఉండయ్.
ఉహ్మ్మ్
ఇ ఎడు మూ ఇల్ండివ అప్పుబబ్్ర తీసుకుందా అని చెప్పిండు సరేలే నా బర్డే హ్మ్మ్ జీరో డౌన్ పేమెంట్ ఏంది సేల్స్కోర్ ఎక్కువందని
ఆహా
అంత కొంత కడతాంలే జీరో డెవట్ తీసుకోము ఏడు ఎనిమిది వేలు కడతాము తం ఉహ్మ్మ్
మరి అంత పెట్టేందుకు రా
ఏమో వాళ్లే తీసుకుంటా తీసుకుంటే తీసుకుంట హోటల్ లో అంటే ఏంలేదు లే అంత అంత నేనంద
జతు త మలు గంటల ఏదో ఒకటి కట్టుకోవడం అన్న బెటర్ ఇప్పుడు ఆ ఫోన్ కొంటే చెప్పారు ఇప్పుడు మనకాడ ఫిఫ్టీన్ కే బెట్టి తీసుకున్నా ఏం కా ఏదైనా ఓనే అంటారు
ఆ ఫోను ఫోను అంతే ఒక ఇరవై వేలు లోపు ఏదో ఒకటి తీసుకుందాం అనుకుంటాన నేనే
సరేలే మరి మళ్ళీ ఫోన్ చేస్తాలే
ఆ సరే
ఆ